అల్లూ లేరు
బాగున్నారా
హలో హా బాగున్న మీర్ బాగున్నారా? ఉమ్ బాగున్న మీర్ బాగున్నారా?
ఆ బాగున్నా
తిన్నారాని తిన్నారాని
ఏం చేస్తున్నారు నేనా ఆ చదువుకుందామని కూర్చున్నాను ఉమ్
ఏదో ఒకటి చేస్తూనే ఉంటారా అండి మీరు? కలిగ లేకుండా
చేయాలి కదండి ఏదో ఒకటి చేసేది ఏదో చేయాలి. కాలేజ్ లైఫ్ ఎలా ఉంది?
కాలేజ్ లైఫ్ ఏముందండి బాగా మంచిగా చిల్ అయిత కాలేజెస్ ఫెస్ట్ క్లూ తర్వాత స్టడీస్ ట్రైనింగ్స్ ఆ అండి అవి అ కావును ఇప్పుడు
పోనీ లే కాలేజ్ లైఫ్కి మీనింగ్ ఉంటది
ఇప్పుడు గా ఈ మధ్య చాలా కొద్దిగాల ఎక్కువ అలవాటు అయిపోయింది తగ్గించుకోవాలండి
అవునా
డైలీ ఎన్ని పనులు ఎలా ఉందీ మీరు ఎలా ఉండే కాలేజ్ లో
ముందు అం సెమిస్టర్స్ లో బాగుంన్నింది ఇప్పు ఏమంటే కొనరు అంటే స్టెమ్ము కొంచెం బాగలేదండి
అమ్మో ఎంత స్టిట్టు గున్నా